హలో
ఏమిచేస్తున్నావే?
ఏం లే ఇంతసేపే లేసినా
తిన్నవా
తినలే ఇంకా నువు తన్నావా బ్రష్ చేస్తున్నా
నేను రెడీ అయినా కాలేజ్ కి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసా
ఇంకా ఇంకా పోలే
పోవాల పోవాలి
మరి ఆయనకు దొరికితే, ఇక వేరే ఉంటది. ఇక
లేట్ అయింది ఇయ్యాల ఏదో రైసు లైట్గా ఉంది ట్యాబ్లెట్ వేసుకున్న.
హమ్మ
ఏంచేసినావు నిన్న పోయి
ఆ
శునిన్ై
ఏమి చేసినా ఏం లేదు మా కోడలు వాళ్ళతో ఆడుకున్న
స్టేటస్ పెట్న్నావా
ఆ
నైట్ తిన్నావా మరి
తిన్నా
నాకు కూడా ఫుల్ పిచ్చి పిచ్చి అయింది నిన్న బస్టాండ్లో.
హ్మ్
అంతా ఆగమాగమ అయితే కళ్ళు తిరిగినాయి వాటర్లువు ఏం లేవు. కళ్డ్లు తిరిగి మొత్తం పడ్డా. నా బ్యాగ్ మీద పడితే అంకులు లేపిండు.
ఆ
అంకులు లేపి ఏమైందిరా అంటే, నాతో అయితా లేదు అంకుల్ అని అన్న
కు
ఏమైంది నీకి ఏమైనా ప్రాబ్లం అంటే, ఏం చెప్పలేదు ఇగ సరే పడుకో కాసేపు పడుకున్నా, ఈమధ్యన పెట్ట్రా ముందుకు ఇక ఇంకెక్కువ అవుతుంది నాకు. ఎక్కువైతాందని ఇక ఎవ్వరిని నేను ఎప్పుడు ఏం అడగలేదు.
మ్
అంకుల్ని పిలిసి అంకులు ఏమనుకోకుంటే కొన్ని వాటర్ ఇవ్వరా అంకుల్ నాతోటి అయితాలేదు గొంతు గొంతు ఎండకు పోతుంది, బ్రీతింగ్ రాట్లేదు, కళ్ళు తిరుగుతాన్నాయి అంటే వాటర్ ఇవ్వలేదు.
వాటర్ లేకపోతే ఇక వర్దని పెట్ట ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వర్దన పెట్టస్తుంది.
ఫిఫ్టీన్ మినిట్స్ పిచ్చి పిచ్చ అయి చచ్చిపోతా అనుకున్నా.
తిని పొమ్మంటే ఇనవ్వుగా చెప్తే ఎంత సేపు చెప్తాంటే.
చెప్పేది విను అయితే తిందామని వేసుకున్నా అన్నం కూడా అడుగు అమ్మ మనకిింద
హు
వేసుకున్నా ఒక్క బుక్క నోట్లో పెట్టుకున్న బయటకు వచ్చినట్టు అయింది.
మ్
ఇక మ మళ్ళీ నీళ్ళ నీళ్లు కడుపు నిండా తాగి పోయినా, ఇక వర్ధన్ పేట్లో ఆగమ గం అయితుంటే. ఇక అసలు నాకు ఒక్క మనిషి ఇద్దరు కనిపిస్తారు ఇక తే పిచ్చి పిచ్చ అయితానా అంత ఆ ఇక అంకులు ఏం చేసిండో
ఉమ్మ్
అని ఆ అంకులే డ్రైవర్ ని రిక్వెస్ట్ చేసి మధ్యలో బస్సు ఆపిసి ప తీసుకు న్నాడు స్ప్రైట్ తీసుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్ క ఏమో సెట్ అయింది బాడీ ఆగం ఆగం వామ్మో
అంత ఇంపార్టెంట్ అవసరం అయ్యళ అన్న పోతు కదా తిన్నాకరన్న పోతు కదా
ఏమో ఇగా నాకు అసలు ఉన్న బుద్దిిగా పిచ్చిలు వసింది నాన్నన్న నన్న ఇన్విటేషన్ చేస్తాంటే నా మంచిగా అనిపించలే
ఎడు ఎప్పుడు పోవాల ఎప్పుడు పోవాలా ఎప్పుడు చూడాలా అనిపించింది నాకు
కేవల్ని
మమ్మని
ఎందుకంతా మరి
ఏమో అంత పిచ్చి పిచ్చి అనిపించింది నిన్న మంచిగా అనిపయలేదు నాకు అంత సడన్ గా ఎందుకు పోయేదని పరువు నాయపు
ఆ
హ ఇక అంకుల్ అడిగదా అయితే నే అడిగిండు నన్ను ఏం చెతావు అట్లా ఇట్లా అంటే చెప్పిన చదువుకుంటాను అంకుల్ అంటే అన్నాడు కదా ఇరి మీరేం చెతారు అంకుల్ అంటే నేను జాతకాలు చెప్పెట్టా అన్నని చెప్పిండే
ఇ సల వాడ్ంటదా
బామ నాకు ఘోరం భయం అవుతుంది ఇక
ఏన్నన్నడ
ఏమన్నాడంటే బాగా బాధపడుతాన్నావు కదా ఏం కాదు దాని సొల్యూషన్ దగ్గర నువ్ అన్నది టెన్షన్ పడకు ఈ ఇట్లా చాలా వస్తాయి అప్పుడే మంచిగా సెట్ అవుతుంది నీది సక్సెస్ అవుతవార అంటాడు గంతగమ్మో స్టాప్ వచ్చింది దిగిపోయినా
ఎవరొచ్చలు మరిపోయేటప్పుడు
ఎవ్వరు రాలే మా డాడీకి నీ మా మమ్మీకి ఎవ్వరు ఎప్పలే ఇంటికి వచ్చేదాకా తెలియదు
హ
ఎంటి కొచ్చవర్షాఖరందర్
న ఇల్లేద
పోతానా
పోతా నాన్నకుల్ప్
ఆ
అయ్య నన్న ఇంటికి వచ్చినాక కూడా అసలు అన్నందిినబద్దు ఇ నిన్న
అ
అన్నం బినబ దగాలే ఇక మా మమ్మీ పైసలు ఇచ్చింది బడ్జెట్ లోని కూచ్చుకోపోని
ఉమా
ఇక ఏం చేసినాంటే పోయినా కొనుక్కున్నా ఇక అన్నం తినకపోతే మామస్ ఒక్క తిడుతాంది తిడుతాందిని
హట్లుగాతురా ఆ
అవు
కొంచం దీన్నాను. ఇంకా పన్నా యిగ నైటు, ఎగ్గోండింది, చికెన్ తెత్తా అంటే, చికెన్ అస్సలు దినబుద్ధ అ. అయితలేదు నాకు, వామ్థింతింగ్ వొచ్చినట్టుయితనంది, ఆయన్నీ దలుసుకుంటే ఇంక.
లేతాడు.
సిద్ధా, ఆయన బిజినెస్ సుసుకుంటాండు, ఆయన బిజినెస్. ఆయనే, నాటుకోళ్ళ బిజినెస్ పెట్టుకున్నా చెప్పలే. రాజు జూసి చేసుకుంటాడు.
ఎగ్జామ్స్ అయిపోయినా ఇంక, అదే గద ఖాలీగున్.
ఆయినే రేపు పుణ్యస్. ఎగ్జాజమే జావుటలేదు, దెల్సా ఆయనకి డేర్ ఏందో, మరి అంతాగానం.
ఎం ఎగ్జామ్ రేపు.
రేపు కామర్స్ అటగాద.
ఈజీయేగావచ్చు మారిఆయనకీ.
ఆయనకే ఈజీ మళ్ల.
ఉమ్, ఉమ్. తిన్నాడా మరీ.
తిన్నాడు, బయట వడ్డడు కతం. నైట్ ఎంతతిట్టిన సదువులే. ఇగ రీజల్ట్స్ ఓచ్చినంక చెప్తా నీ సంగతి ఏందో అంటే, నువ్వు ఎం జెతావ్, నువ్వు ఎం జేయ్యలేవు, పొ అంటడు. వండీరిందా మరి.
అంకల్ ఎం జెతండు, పోయిండ.
డు డూటికీ వోయిండు అంకుల్.
ఉమ్.
మళ్ళా, ఇంకా గాలే, ఇంకా ఏప్రిల్ అయితే అయి.
వామ్మో, ఏప్రిల్ వరకు ఉందా.
ఆహా మార్చిల్ ఆ ఏప్. ఏప్రిల్ లే అయితదే, ఏప్రిల్ ఫస్ట్ వీక్లే ఏమో, అయితది. ఆ
నీ ఆ బ్లూ కలర్ది దిసకవొలేదా, క్లాత్, డ్రెస్ క్లాతు.
నీదా. నాకు గుర్తే లేదు, మా మమ్మో చ్చి, అంటే మా మామ్మ అడుగుతంది, ఆమెది పంపలేదా అంటే, మా మమ్మీ నాకు గుర్తులేదు. న్నేనన్న.
అ
మళ్ళ ఎట్లాట్లైనా, ఐదు రోజుల కొత్త గదా, అప్పుడు తేత్త తియ్, అని నేను అన్న. ఉమ్ ఇగ ఆడి కంటే.
ఇక అంటనే ఉన్నా, ఏదో, మర్చిపోతాన్న ఉమ్.
అబ్బా. ఏహె జాలుబస్సల్ దగ్గు. ఐటమ్ ఏసుకున్న. నైట్ ఏసుకున్న, వన్నా, నైట్ సె సెట్ అయింది, ఫుల్ తెల్లరి నంక, మళ్ల అందుకుంది.
అ ఏమంటంది, మీ పాప.
చిన్న పాపన, ఆమ్మో అమ మాటలు గాదు, అమ కథ గాదు.
స
ఏవొ. ఏమంటందంటే, తెల్లారిందా, చీకటి అయింద, అంటే చీకటి పడి.
హ హ్మ్మ్
నేను ఎవర్నీ అంటే అత్తమ్మ పప్ప అత్తమ్మ అంటది అ మాటలు వామ్మో పెద్దోళ్ల లెక్క వస్తున్నాయి
మంచిగా రెండు పిలక జుట్లు వే
క్యూట్గ ఉంది
బానే ఆడుతుందిగా వాళ్ళ తమ్మునితోనే
వల్ల తమ్ముడు ఏడిస్తే ఉళ్దళ్ అంటంది
ఉహు ముద్దులు పెడతాంది మొత్తం
ఇట్లా ఊ మత్తది కదా
హ్మ్మ్
అము ఆ మరి రిస్క్ ను ఉడుకుతుంది
ఆ అవును వాళ్ళ డాడీ వత్తాండ మరి చూడ్డానికైనానే
వాళ్ళ డాడ్ వత్తలేదు కానీ ఆమె ను తీసుకుపోతా అంటున్నాడు అంట
ఆ
ఆమె కన్ఫ్యూజన్లు ఉంది ఇప్పుడిగా
ఉహు
మీతు వాళ్ళది
పోతే మల్ల అదే
ఆ నిన్ను
నల్ల బంగారం మా తెలి ఇవ మా ఇవంత వాటికి రిప్లై ఇస్తుందడాట ఓవర్ గేమ్ బోట్లేట కానీ రిప్లై ఇస్తుందడా వాటికి నువ్వు చేప్పకు నువ్వు ఆయన మాట్ ఆయన ఆయన మాట్లాడినాక నువ్వు మాట్లాడవా అని నేను అన్న
అ హ్మ్మ్ ఏం కూర వండీరు ఇంట్ల
అమ్మో నాకు ఆలుగడ్డ ఆలుగడ్డ అంటే ఇష్ట ఆలుగడ కావాలంటే మ డాడ్ అంట నీళ్ళు పోతలేదు అన్నారు కూర
హ్మ్మ్ సేమ్ మ డాడ్ కూడ
ఆ ఇప్పుడు నాకు ఫ్రై కావాలంటే ఇక అది వేరు ఇది వేరు వండి పెట్టింది మళ్ళా ఎగ్గు ఎగ్గు కర్రీ వండింది ఇక
హ్మ్మ్ హహో ఫ్రై అండి చారి ఎత్త అయిపోగా చప్పుడక
అట్టొద్దు నీళ్ళ కూూర కావాలి ఆయనకి
సరతి మరిగా పోతాన్న కాలేజ్ కి లేట్ అయితాంది
ఆ సరే మరి బాయ్ ఆ అ